హాయ్ అండి బాగున్నారా
ఆ బావున్నా బావున్నావా నువ్వు
ఆ బాగున్నా ఏం చేస్తున్నవ్
ఏం లేదు హెడ్డేక్ వస్తుందంత పిల్లలు రిమోట్ పిల్లలు నాకావళి నాకావళలని గుంజుకుంటున్నారు. కార్టూన్ చూస్తున్నరు.
అయ్యో టీవికే అదుక్కుపోయారా వాళ్ళు
అవునండి మీ పిల్లలు ఏం చేస్తున్నరు.
వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. నె నేనే టీవీ బంద్ చేసినా వాళ్ళకి అట్లా నేర్పించడం లేదు. టీవీ చూడద్దు మొబైల్ టీవ్ కి బాగా అడిక్ట్ అవుతుందనని
ఆహా
బంద్ చేపియిచ్చినాం బయట ఆడుకోమని ఇప్పుడే పంపిన. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకోన్ రండి అని చెప్పేసి స్కూల్ నుండి రాంగనే వాళ్ళకి మళ్ళ ట్యూషన్ అది ఇది హోమ్ వర్క్ అంటే వాళ్ళ మైండ్ పని చేయదు కదా సో కొంచెం బయట్ ఎల్లి ఆడేసి వస్తే మైండ్ ఫ్రెష్ అయిత తర్వాత తిని ఫ్రెష్గా హోం వర్క్ చేసుకుంటరు.
అవునండి మా వోళ్ళు ఇంతకు ముందు వచ్చి ట్యూషన్ కె వెళ్ళొచ్చిరు. హోంవర్క్ అక్కడే కంప్లీట్ చేశారం అంట ఇంకా టీవీ చూస్తారని ఇంకా నయం అండి. మా పిల్లలకు కొందరు అయితే అంటే ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నర్ అంటే ఇంకా మొబైల్స్ కి అడిక్ట్ అయి పోతున్నారు కదా అందుకనే ఇంకా టీవీ
ఆ చెప్పండి వింటున్న
ఆ మొబైల్ కి అడిక్ట్ అయిపోకుండా ఇంకా టీవీ పెట్టినాండి.
మన కాలమే బాగుండె కదా అండి. మన కాలంలో అయితే ఎట్లా ఆటలు ఆడుకునేటోళ్ళం. అసలు సమ్మర్ వస్తే బయ్ అంటే షటిలా ఆడుగుంటోళ్ళం ఏడు బండలు మీకు గుర్తుందా ఏడు బండలు గా ఆట తెలుసా మీకు?
అవునండి యాస్ ఎండాకాలం వస్తే చాలు మా చుట్టుపక్కల అన్నయలు మా ఫ్రెండ్స్ అందరి తోటి ఒక దాని మీద ఒక బండ అట్లా సెవెన్ పిల్లర్స్ చస్వన్ స్టోన్స్ అట్ల పెట్టి బాల్ తోటి కొట్టే వాళ్ళమండి అగే
క్రికెట్ కూడా ఆడుకునేటోళ్ళం కద అండి
అవును
ఇంకేం ఆడుకునే వాళ్ళండి మీరు మీ చిన్నప్పటి ఏదు వయసులో
అంటే ఏంటంటే మన చెట్టు ఏ చెట్టు ఉన్నా కూడా ఆకులు ఉంటాయి కదండి. ఆకుల్ని తెంపి వాటిని మనీ లెక్క అనుకునే వాళ్ళం పైస లెక్క అనుకొని దీ ఏదైనా ఆ మనీ తోటే కూరగాయలు కొనుక్కోడానికి వెళ్ళేలాగా ఆడుకోవడం, వాటితో డ్రెస్సుకి వెళ్ళే కొనుకునేడానికి అట్లాడుకోడం అంటే వాటిని మనీ లాగా ఫీల్ అయ్ మళ్ళీ వాటి టిన్ను కూడా కొంచెం కొంచెం ఖర్చు బెట్టేవాళ్ళం అప్పుడే పొదుపు అవన్నీ దెలిసేవండి అట్లవే వ్యక్తిగతంగా నిజ రూపంలో అట్లా నిజీవిత అట్లా ఆడితే మనకు ఏంటి అని తెలిసి వస్తు స్తది ఇప్పుడు వీడియో గేమ్స్ ఉన్నాయి. వాటి వల్ల యూజ్ లేదు, ఏం లేదు బయటకెళ్లారు అసలు మ జ్ఞానమే అస్తలేదు పిల్లలకి
అవునండి మరి మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏం గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువగా?
స్కూల్లో నేను చాలా పార్టిస్పేట్ జేసేదాన్నండి కబడ్డి, ఖోఖో ఇవన్నీ నాకు చాలా ఇష్టము నాకు ప్రైజ్ గూడా వచ్చాయి. మీ వాయిస్ బే నాయిస్ ఒస్తుందండి.
ఇప్పుడు కొంచెం మళ ఇప్పుడు ఓకేన అండి
ఒస్తుందండి
ఇప్పుడు చూడండి ఒకసారి బయటికొచ్చాన్ నేను
హిల్సన్కుంట
ఆహా అదే అండి డోరెస్కోని ఇప్పుడే లోపలికి ఒచ్చాను బాల్కనీలోకి అక్కడ ఏం రాదు సౌండూ
ఆ ఇప్పుడు ఓకే అండి
ఆ మీకు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్, జాన్వరి ట్వంటీ సిక్స్ ఒస్తే ఏం గేమ్స్ పెట్టేవాల్ అల్లుదండి మీరు ఎక్కువ ఏ గేమ్స్ పార్టిస్పేట్ చేసేవాళ్ళు?
చెప్పాను కదండి కబడ్డీ, ఖోఖో ఇంక్
మీ అదీ ప్చ్ అది ఆ డ్రిల్పీర్ పీరేడుంటాయి గదా అవి దాంట్లో ఏం గేమ్స్ ఆడేవాళ్ళు మరి?
ఇంకా ఆగస్ట్ ఫిఫ్ట్న్ అప్పుడు ఇవే గాకుండా నేను సింగింగ్ కాంపిటీష్ షన్ ఇంకా వ్యాసరచన పోటీ అని ఉండేది. ఎస్సైయ్ రైటింగు అందులో పార్టిస్పేట్ జేస్తే నాకు సింగింగ్ లో ఒచ్చిందండి.
అవును ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఇలా సింగింగ్, ఎస్సైయ్ రైటింగ్ గివేడ్తరు ఎందుక్ కంటే గేమ్స్ వెట్టరు ఎందుకంటే అది వర్ష్ కాలం గదా జారీవడ్తరని జేప్పేసి అప్పుడు గేమ్స్ వెట్టరు ఓన్లీ జాన్వరి ట్వంటీ సిక్స్ కే ఇవి కబడ్డీ ఈ ఖోఖో, రన్నింగ్ రేస్ ప్చ్ ఇవ్వేడ్తరు
కానీ మాకప్పుడు కూడా పెట్టేటోళ్ళు ఉహు హు మాకు పెట్టిళ్ళండి
ఆ అవునా అండి అయితే మీది వేరు కొంచెం తో ఖాళీ సమయంలో మరి ఒకవేళ ఖాళీ దొర్కితే మీరు ఏం ఆటలు ఆడుతారు ఇంట్లో? పిల్లల్తో గాని
చిట్ పిల్లల్తో అని అట్లా ఏం లేవు గానీ మేము కొంచెం అంటే స్కూల్ కి ఎళ్ళి అయిపోయినంకా మా కజిన్స్ ఇన్ ఇంట్లో ఒచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్ లో చిట్టీలు రాజు రాణి పోలీస్ దొంగ ఇవి ఆడేవాళ్ళమండి రాజుని రాజు ఒచ్చినవాళ్ళైతే అ పాపం అనిపిస్తది వాళ్ళు దే రాణిని వెత్కాలి మళ్ళా రాణి పోలీస్ ని వెత్కాలి పోలీ స్ దొంగని వెత్కాలి దొంగై తీస్ సైలెంట్ ఉంటారు ఆ టైమ్ లో ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ చాలా ఉంటా దే అయండి అసలు కనిపెట్టడానికి ఇది అవుతుది
అవునండి మేము అదే ఆడేటోళ్ళం ఇంకా షో కూడా ఆడతామండి. షో ఇంకా బావుంటది.
షోనా అంటే
చిట్టీ లళ్ళో షోస్ తెలిదా అండి అంటే ఇట్లా చిట్టీలు ఏసాక ఫోర్ మ్యాచ్ కావాలి ఇప్పుడు ఎనిమల్స్ నేమ్స్ స్ కానీ మన నేమ్స్ కానీ ఫ్రూట్స్ నేమ్స్ కానీ ఇట్లా ఫోర్ మ్యాచ్ అయితే షో కొట్టాలి ఒకరి చేతుల మీద ఒకరు కొడితే దబ్బా దబా కొట్టుకునేే టోళ్ళు అప్పట్లో
దబా దబా కొట్టుకునేదంటే అద్ అది మా కాలేజ్ టైమింగ్ లో రెడ్ హ్యాండ్స్ అని ఇష్టం వచ్చినట్టు ఒకరి చేతి మీద ఒకరు కొట్టేవాళ్ళం మాట్లానా దబ్బా దబ్బ
ఆహా అది కాదండి చిట్ ట్టిలోనే ఉంటది మీకు తెలీదు అనుకుంటా ఇంకా మేము క్యార బోర్డ్ ఆడుకునే టోళ్ళం క్యరమ్స్
అవునా నేను సింగింగ్ కాంపిటీషన్లో ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదండి
అవునా అయితే మీరు ఫ్యూచర్ లో సింగర్ అయితారు ఒక పాట పాడొచ్చు కదా మరి నా కోసం చ్ చిన్నగా
ఏవి మన జెండా పండుగలు పాడమంటారా లేకపోతే మూవీసా
సినిమా పాట పాడండి ఒకటి
ఏమో అండి టైంకిి గుర్తు రావట్లేదు
పాడండి ఏదైనా చిన్నగా
ఏమో లేండి అప్పుడు స్కూల్లో అయితే చాలా బాగాపడేదాన్ని అప్పుడు ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ అమ్మాయి నువ్వు బాగా పాడతావు కదా జెండ పండుగ పాడు మంజ్ ననైతే మా సారు ఊకే పిలిచేవారు
అవునా మరి మీకు చెస్ ఆడడం వచ్చా
అయ్యో రాదండి అదే నాకు నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది అది ఆడ్ తే మైండ్ షార్ప్ అవుతదంట
అవును నేను కూడా నేర్చుకోవాలి అదే చూస్తున్నా
మీకు రాదా అండి
ఆహా రాదండి నా క్కుడా
అవునా నేర్చుకోవాలి ఈ సమ్మర్ క్యాంప్ లో
ఆ అవును మరి ఇంకేంటి మరి సంగతులు మీకు క్రికెట్ చూడ్డం ఇష్
అర్రే నాకు క్రికెట్ అంటే పిచ్చి అండి మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అయితే నా ఆనందానికి హద్దులే లేవు నైట్ టువెల్ టు వెల్ థర్టీ అయినా కూడా చూస్తూనే ఉన్నా నేను
అవునా నా నాకంత ఇష్ ష్టం లేదు అండి అ
ఆహా ఓకే అయితే నేను ఏం చేశానంటే మొన్న గెలుస్ అంటే ఫైనల్ వర్ పట్టుకొచ్చారు కదా ఇండియా మళ్ళా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది ఇంకా త్రీ టైమ్స్ ఇప్పటి వరకు ఓల్డ్. లో ఏ కంట్రీ విన్నవ్వలేదు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఈ మేరా భారత్ మహాన్ అనిపించింది నేనైతే. ప్రతి బాల్ కి కోరుకున్నాను ఇండియా గెలవాలి అని లాస్ట్ కైతే ఇండియా. ఫైనల్ గా గెలిచేసింది ఓ ఎంతంటే ఇగ నేను ఫుల్ హ్యాపీ అయ్యాను. మా డాడీకి మా మమ్మీ కి చెప్పాను ఇంకా
మరి అవును మరి నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు దాంట్లో
ప్లేయర్ అంటే అందరిష్టమండి
అవునా మరి ఇప్పుడు ఆటలు ఆడుతున్నారు కదా పిల్లలు దాని వల్ల ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారా మీకు తెలుస్తే చెప్పు కొన్ని.
ఏమో. అదే అండి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఫోన్ కి అడిక్ట్ అయ్యారు మెల్ల మెల్లగా వదా. నుండి కవార్ తీసేసి ఇప్పుడు టీవీకి పెట్టినా ఇప్పుడు టీవి. కూడ మెల్లగా తీసేసి కొంచెం ఔట్డోర్ గేమ్స్ ప్రాక్. క్టీస్ చేపియాలి అని చూస్తున్నానండి అంటే బయట మనం మనం ఎట్లా ఆడినామో బ. బాల్యంలో ఇగ వాళ్ళని కూడా అట్లా చేయాలని చూస్తున్న మీ పిల్లలు. బయట ఏం ఆడుతున్నారండి ఇప్పుడు.
వాళ్ళు బాల్ బ్యాట్ క్రికెట్ ఆడుకుంటున్నారు. షటిల్ ఆడుకుంటున్నారు.
తిన్నార మరి.
లేదు వచ్చాక ఫ్రెషప్ అయి తింటారు.
ఏం కర్రీ చేశారు.
నువ్వు అండి అనకండి నేనేమంత పెద్దదాన్ని కాదు.
మీరు ఏం కర్రీ చేశారు అంటున్నా.
చ్చు నన్ను మీరు అనాల్సింది అవసరం లేదు.
సరే చెప్పవే.
వే ఏం అవసరం లేదు నువ్వు అను చాలు.
నువ్వు ఏ కర్రీ చేసావు.
నేనా ఉమ్. ఏం కర్రీ అంటే క్యాబేజీ నాకు నచ్చదు కానీ తినాలి తప్పదు.
లేదండి మెమోరీ లాసా.
లేదు సడన్ గా అడిగేసరికి గుర్.
కదా సేమ్ ఇదే అండి నాకు. నాకు సాంగ్స్ నిన్నటి నుండి ట్రై చేస్తున్న ఒక్క సాంగ్ గుర్.
అండి అండి అనకుఅని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు.
ఏమో అండి మా వైపు ఇట్లనే మాట్లాడతారు అంటే యాస అట్లనే ఉంటుంది ఇంకా నాకు. అలాగే వస్తుంది సారీ.
మళ్ళ ఒకసారి కాల్ చేసినప్పుడు అండి ఇండి అంటే బాగుండదు.
హే హే జోక్ చేస్తున్నారా.
జోకే ఏమనుకోకు ఓకేనా.
ఓకే బాయ్.
ఓకే మరి బాయ్.
బాయ్.
బాయ్.